హలో
హలో ఆ.. అక్క వినిపిస్తోందా
హలో
హలో
ఆ... వినపడుతుందండి
ఆ వినిపిస్తంది ఏం చేస్తున్నారు.
నేను ఇక్కడ నే ఉన్నాను మీరేమీ చేయలే ఎలాగూ ఏం చేస్తున్నారు
ఏం లేదండి పిల్లలు వస్తారు స్కూల్ కెళ్ళినారు కదా పిల్లలు వస్తారని ఆ అవునవును ఆ తిన్నాను మధ్యాహ్నం
హ మా పిల్లలుకూడా వస్తారు ఆ తిన్నాను ఇప్పుడే తిన్నాను మా పిల్లలు గుడా ఫోర్త్ తట్టి కి వస్తారు
మీ పిల్లలు ఫోర్ థర్టీకి వస్తారా మా పిల్లలు పాప త్రీ కే త్రీ టెన్ కల్లా వస్తుంది బాబు త్రీ థర్టీకి వస్తాడు ఆ ఇంకా వస్తారు ఇంకా సల్ర దిక్కుంటారు మ్మ్ ఖాళీగానే ఇంకేముక్క ఎం తిన్నారు
మేము ఈరోజు పప్పు చేసాము
అవునా నేను ఆగస్టు వరకు కాయా
సొరకాయ చేసారా
అవునవును టమాటో రసమును బాబు ఫస్ట్ బాబు తర్వాత పాప అ హా మా పాప యూత్ కేజీ బాబు సెకండ్ క్లాస్
మ్మ్ హ్ మాకు ఫస్ట్ పాప సెకండ్ బాబు పాప ఫిఫ్త్ క్లాసు సేమ్ బాబు థర్డ్ క్లాసు ఆ అవును
పిల్లలు ఇప్పుడు వొస్
అంతేనా
ఆ అమ్మాయి పావని ఫిఫ్త్ క్లాస్ అంటే చెప్పిన మాట తింటారు లేండి
ఆ వింటరు
ఆ అదే అదే
ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది
విజ్ఞానా మా పిల్లలు శ్రీ చైతన్య హ్
త
అవునా అక్క ఆ
ఇంట్లనే ఉంటారా ఖాళీగానే
ఆ ఖాళీగానే ఖాళీగానే పిల్లలు స్కూల్ దగ్గ దగ్గరే ను మాకి ఆ అంతే ఇంకా పిల్లల చేసి వాళ్ళంచు కి ఇంటికే వస్తారు అంతే వాళ్ళు చేసి పెట్టడం ఉండడం అంతే
అంతే ఆ నేను ఖాళీగానే ఉంటా ఇంట్లోనే ఉ తను
అదే అదేలేండి ఇంట్లో ఖాళీగా ఉండి నిజంగంటే ప్రతి ఏం చెయలో కూడా అర్థం కావట్లేదు అస్సలు అర్థం కావట్లేదసలు
అంతే
టైలరింగ్ అట్లా ఏమైన్నా నేర్చుకోవచ్చు కానీ ఆ
ఫాల్స్ కుడతాను
అవునా ఆ నేను పిల్లలు ఆహా నేర్చుకుందామనే అను అకున్నాను కానీ మల రిస్క్ ఎక్కువ దాని వల్ల ఇంకో హెల్త్ ప్రాబ్లమ్స్ అవి ఇవన్నీ వస్తాయి అంటంటే ఇంకా ఊరికే ఆలోచిస్తాన్నాను అంతే ఆ బ్యూటిషిన్ నేర్చు లేండి
కొన్ని బేసిక్సే నేర్చుకున్నాను మామూలుగా వస్తారు
చాల్లెండీ ఐబ్రోస్ ఐబ్రోస్ ఫేషియల్ అట్లా కొంచెం చిన్న చిన్నవి ఏమైనా చేసినా చాలు కదా వ్యాక్సిన్ అవన్నీ చేస్తారా
ఆ అన్ని చేస్తాను మాములు చిన్న చిన్న అకేషన్స్
అవున్లే చాలు చాలు లేండి ఏమి ఇంటి ఇప్పుడు ఇంట్లో బిజినెస్ ఏం శారీస్ బిజినెస్ అట్లా ఏమన్నా ఇంట్లోనే పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో అ ఆన్లైన్ ఎక్కువ అయిపోయి ఏంది పెట్టుకోవాలన్నా కానీ ఇప్పుడు అసలు ఏ లేడీస్ కన్నారు ఏ ఇపులేద అని పోయినాయి ఇంకా అంతే
అవునసలు
ఎక్కువైపొయ్యి ఏం ఇప్పుడు బ్యూటీషిన్ మేలేండి ఎట్ల దిరిగి రావల్సిందేగదా మీ దెగ్గరికి ఆ మేల్ రెండు ఓకే ఆ ఎన్ని రోజులు నేర్చుకున్నారు కొర్సు
నేను ఒక త్రీ మంత్స్ అయితే ఓన్లీ వన్ మంతే నేర్చుకున్నా
అవునా త్రీ మంత్స్ వెళ్లింటే ఇంకా బానేచ్ పొయిందరే మన్వి
ఆ
పిల్లలు పెద్ద పిల్లలు ఐగొనారు గదా పోవాల్సుంటిరి
ఊహు
అవునా అవునుటండి మ్మ్ ఓకే మ అండి
ఓకే అండి మ్మ్ ఉ